ఆ బాగున్నా మేడమ్ జేస్తున్న మేడమ్ జరా
ఆ లేదండి మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసాము ఇంగ
ఆ ఏ ట్వంటీ సిక్స్ కకీ శ్రీరామనవమి ఉందిగా మేడం దానికీ కళ్యాణానికి వెళ్తున్నారా రాములవారి కళ్యాణం ఉందిగా ఫెస్టివల్ శ్రీరామనవమి
ఆ వెళ్తున్నాం వెళతున్నాం మన గుల్లోనేగా చేసుకునేది మనం
ఆ అట్లేగా మేడమ్ భద్రచలంలో ఉంటది కదా
ఆ అబ్బ ఆ భద్రాచల అక్కడ దాకా వెళ్ళాంలే మన దగ్గలో ఉన్న టెంపుల్కే వెళ్దాం రామాలయం
అవునా అదే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా మేము ఫ్యామిలీ వారిగా మీరేమైనా వస్తారేమో అసలు ఎట్లా కాల్స్ ఏమన్న తెల్సునా అనేసి కనుక్కుందాం కాల్ చేశా
అవున అండి నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఉమ్ బట్ వెళ్తే బానేవుంది అండి బాగుంటది అండి శ్రీ రాములవారి కళ్యాణం
ఆ పోయిన సారి వెళ్ళాం అది ఎట్లా అంటే మనం ఆన్లైన్ లో టికెట్ ఉంటుంది అది కళ్యాణానికి
ఆ టికెట్ బుక్ చేసుకోవాలా ముందే
ఆ అవును మేడం ఆన్లైన్ లో స్వామివారి కళ్యాణానికి టికెట్స్ ఆన్లైన్ లో ఓపెన్ చేస్తారు
అవునా
ఆ టికెట్స్ ఏంటంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి దానికి కూడా ఎట్లా అంటే క్యూలో ఇప్పుడు మన తిరుమల క్యూ కాంప్లెక్స్ ఎట్లా ఉంటాయో అందులో కాప్లెక్స్ అన్ని ఉంటాయి స్వామివారి కళ్యాణం ఇప్పుడు అక్కడ జరుగుతుంది అనుకోంట దాని ఎదురుగా మొత్తం అవి టెంట్స్ వేస్తారు పెద్ద పెద్ద టెంట్స్ వేస్తారు కూర్చోడానికి
అవునా అవునను చూస్తూ ఉంటాను
ఎదురుగా చాలా పెద్ద పెద్ద టెంట్ ఎసి ఫస్ట్ లైన్లో అయితే ఒక రేటు సెకండ్ లైన్లో ఒక రేటు త అలైన్ లో ఒక రేటు అట్లా లాస్ట్ దాకా ఉంటాయి అనమాట చాలా లైన్స్
అట్లా కౌంటర్స్ కూడా ఉంటాయి లైన్లు బట్టి కూడా
ఆ అత అట్లా ానమాట లైన్స్ ఆ లైన్స్ ను బట్టి కాస్ట్ ఉంటది
అవునా మరి మీరు ఏ కాస్ట్ కి వెళ్తారు
అయితే ఇప్పుడు ఇంకా మేము డిసైడ్ కాలే మేడం మామూలుగా అట్లా మనోళ్ళ ఇద్దరు ముగ్గురు వస్తా అన్నారు కాల్ చేసాం అందరి కనుకున్నాక ఒకటే స సారి కనుక్కుందాం అనేసి నీ కూడా ఒక్కసారి కాదు వెళ్తే బాగుంటది కదా ఇ ఒకల్లిగా వెళ్తే బాగుంటది కదా ండి అక్కడ పోయినాక కలుసుకుంటాం
అవునా ఒక్కసారి అందరం కలిసి వెళ్తే బాగుంటది జాలీగా ఉంటది అందరం కలిసి
వెళ్ళాం అలా వెళ్ళిన తర్వాత ఏమైదోనుకోకుండా మాకు తెలిసిన వోళ్ళు ముగ్గురు నలుగురు కలిసారు వాళ్ళు అవతల ఉన్నారు మేం ఇవతల ఉన్నాం అందరం ఒకే ఏరియా వాళ్ళమే కాకపోతే వాళ్ళు అవతలు ఉండిపోయారు మేమే ఇవతల ఉండిపోయినాము ఇక పండగ సంత సందర్భంగా మంచిగా అనిపించిందిలే గాని మనం అవతలకి వెళ్లలేం వాళ్ళు ఇవతలకి రాలేరు అంది ఎందుకంటే మధ్యలో బ్యారికేడ్స్ ఉంటాయి ఎవరికి వాళ్ళకి
అవును అట్లా ఉంటే బాగుండదు ఒక్క దగ్గర ఉంటేనే చాలా మంచిగా ఉంటది
కున్నా అన్నమాట అంటే అట్లా కాదు ఎవరైనా ఉం అట్లా కలిసి వెళ్తే బాగుంటుంది అని ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీ వెళ్దాం అనేసి ఫ్యాన్ చేసాము మా ఫ్రెండ్ వాళ్ళిద్దరూ వాస్తు రామన్నారు అట్లా మీకు కూడా ఒకసారి మాట్ మాట్లాడదాము ఒక మాట చె
ఓఓ ఓకే అండి వెళ్దాం వెళ్దాం తప్పకుండా వెళ్దాం మీరు
ఎ దానికి టికెట్స్ ఉంటాయి మేడం ఫస్ట్ బుక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాతకి మనకి ఆన్లైన్లో టికెట్ బుక్ అవుతాయి
అవునా అండి
బుక్ అయినాక అవి తీసుకొని వెళ్ళసి చ అక్కడ ఇస్తే మనకి మల్ల అక్కడ టోకెన్స్ ఇస్తారు
ఓకేనండి మన ఎన్ని రోజుల ముందు బుక్ తీసుకోవాలండి
మేడం ఆల్రెడీ నిన్ననో మొన్నానో ఓపెన్ అయినాయని చెప్పారు మేడం ఆ వోక్ ఓపెన్నయినాయి అని చెప్పారు మళ్ళ ఆన్లైన్లో మళ్ళ ఒకసారి చెక్ చేస్తా నేను అ అయితే అవి బుక్ చేసు ఆ బుక్ చేసుకున్న తర్వాతకి మనము అ అక్కడికి ఎల్లి ఆ టోకెన్స్ ఇవ్వాలి ఇస్తే మనకి మ మనదే అక్కడ ఏ లైన్ లో మనకి ఇచ్చారు ఎ ఎక్కడ ఇచ్చారు క్లియర్ గా టోకెన్ లో ఇస్తారు
అవునా అంటే
వెళ్ళాలి మళ్ళీ వెళితే అక్కడ మనకి మనకి అరేంజ్మెంట్ చేస్తారు అలా పోయి కూర్చోవాలి మనకి రెండు మూడు గంటలు ఉంటుస్తు స్వామివారి కళ్యాణం ఏమట అయిపోతుగా
అవునవునండి అవును
చాలా టైం ఉంటది చాలా మంది భక్తులు వస్తారు అసలు మామూలుగా ఉండది అక్కడ అసలు ఆసమ్ ఉంటది ఆ వైబ్ అంతా కనపడతాయి అంటే పండగ వాతావరణం మొత్తం ఆడనే కనపడుతా తే అనమాట చాలా మంది భక్తులు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు వివిఐపీ సినిమా హీరోలు హీరోయిన్లు ఎవరు పడితే వాళ్ళు ఓత్తనే ఉంటారు వాళ్ళ ముందు ఉంటారు మన వినకుంటం అంతే దిగడ సీతమ్మ వాకిట్లో సీరిమల్లె చెట్టు సినిమాల చూపెడతారు చూసినావా ఎరా సేమ్ అలా ఉంటది అదే ఇక సినిమానే అది వాళ్ళు ముందుంటారు మీరు చుటాలు అందరు బయటం స ఇవ్వే తేడా వాళ్ళు వాళ్ళు విఐపిలు కాబట్టి వాళ్ళ కూరేడి పెట్టి ముందటే ఉంటారు మనం వెనకుట్టం అ అసలు డబ్బులు తీసుకోకుండా కూడా దూరం నుంచి చూడొచ్చు వాళ్ళు కూడా ఎల్ఈడి స్క్రీన్ లో బడత చారు అట్లా కూడా చూడొచ్చు కానీ అంత దూరం పోయినాక లైవ్ లో చూస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటంది క స్వామి గారిని
ఇక్కడ దగ్గరుండి దర్శించుకుంటే అదొక్కటి ఆనందం
ఆ ఇప్పుడు మన ఎక్కడ ఉడి టీవీలో చూసినా చూడొచ్చు కానీ అంత దూరం పోయి మళ్ళ దూరం నుంచి చూసేందుకు స్వామివారి ఎదురుగా వెళ్ళి టోకెన్ పోత పోయి తీసుకుొని అలా కూర్చుంటే మనకి ఏంటంటే మనకు వాటర్ ఇస్తారు మధ్య మధ్యలో మళ్ళా మజ్జిగ ప్యాకెట్లు ఇస్తారు ఆ అట్లీస్డు కంటిన్యూ విష మన ఆ సర్వీస్ ఉంది ల్ వాళ్ళ అందరు అగన్నని సాంటె చాలా మంది డోనర్స్ అప్పుడు ఇస్తారనమాట అవన్నీ మనకి మధ్యలో పంపిస్తూనే ఉంటాయి మనం మూడు గంటలుంటం కదా కూర్చొని అవన్నీ మళ్ళీ అదంత అయిపోయిన తర్వాతకి స్వామివారి తలంబ్రాలు ఉంటాయి కదా
అవునండి
ఆ ఇంకోటి ఏంది ఆ తర్వాత అయితే పాంబారు తరం రాసిస్తారు ఆ తర్వాత ఇంకోటి ఏంటి ఇవి మళ్ళా భోజనం ఉంటుది కదా తర్వాతకి మళ్ళ భోజనం కూడా అరేంజ్మెంట్ ఉంటది అక్కడ
కళ్యాణనంత
ఆ కళ్యాణ అనంతరం స్వామివారి ఎట్లా నిత్య దానం జరుగుతుంటంది కదా ఆ రోజు ఇంక బా మస్తుగా చేస్తారు వాలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి మనకి కౌంటర్లు చాలా బాగుంటంద అనమాట మేము పోయిన సంవత్సరం అట్నే మా మా ఫ్యామిలీ మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ ఆ మా బాబాయి్ వాళ్ళు ముగ్గురు నరగు ఫ్యామిలీస్ పోయినాము ఇక చాలా సేపు కూర్చున్నాం నైట్ కూర్
ఓకే కంపల్సరీ వెళదాం అండి మీరు చాలా బాగుంది అంటున్నారు కాబట్టి ఈ స కంపల్సరీ వెళ్దాం అందరు మా ఫ్యామిలీ మేంబర్స్ మీ ఫ్యామిలీ మేంబర్స్ ఓకేనా సార్
ఆ ఓకే అయితే ఎక్కడ మేడం
ఇది తిరుపతి దేవాలయం కూడా బాగుంటుంద అంటారు అది కూడా సమ్మర్ లో
ఆ తిరుపతి ఆ తిరుపతి ఉంటుది మేడం కానీ తిరుపతి సమ్మర్ వెళ్ళకూడదు మేడం సమ్మర్ లోనే బాగా బిజీ ఉంటది తిరుపతి వెళ్ళాలంటే ముందుగానే వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది కానీ ఇంకా పూర్తిగా కాలేదు వెళ్తే ఇప్పుడు ఈ వీకెండ్ లో వెళ్ళి పోయో చేయాలి ఇప్పుడు మనం ఇంకా ఈ మతో దాటితే ఏమైతుంటే స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఫ్రీ అయితాయి అందరు అటే వెళ్తారు మళ్ళీ ఇంకోటి ఏదంటే టీచర్స్ టీచర్స్ ఉంటారు గా ఇస్టిటూషన్స్ అన్ని ఫ్రీ అయిపోతాయి వాళ్ళందరు ఫ్లూట్ అయితారు మనం ఎప్పుడు వెళ్లలంటే అంటే జూలై తర్వాత వెళ్ళాలి జూన్ తర్వాత లేక ఈ మార్చి ఎండింగ్ లోపల వెళ్లిి వచ్చేయాలి అట్లా బాగుంటను మేడం అయితే ఇప్పుడు ఉగాది పండుగ ఉంది కదా మేడం నెక్స్ట్ క్స్ట్ నెక్స్ట్ పంతొమ్మిదో తారీఖు ఉగాది వస్తుంది కదా ఉగాది ఫెస్టివల్ కూడా అట్లా ఎలా వెళ్తే మనం ఏం చేయాలంటే ఉగాది పందగ ఉంది కదా ఆ పంండగ ముందు రోజ అయినా ఇట్లా రెండు రోజుల ముందుగాలా బుక్ చేసుకొని పండగ రోజు చాలా బాగుంటది అన్నమాట అంటే కొత్త సంవత్సరం కదా మనకు మన తెలుగు వారికి అది కొత్త సంవత్సరం మన కొత్త పండుగా పండుగ కాబట్టి ఉగాది రోజు వరకు అలా అక్కడ ఉండగలిగితే అదొక ఫీల్ ఉంటుది అదొక వైబ్ ఉంటది ఆ దేవుడు వాడు స్వామివారి సన్నిధిలో కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది
అవునండి మన కూడా శుభం జరుగుతది
అట్లా మంచిగా ఉంటది మళ్ళ ఇంకోటి ఏందంటే మనకి అదే రోజు ఇప్పుడు ఉగాదికి సెలవు ఉన్నది నెక్స్ట్ ఉగాది పంతొమ్మిందా మళ్ళ ఇరవై లేదు ఇరవై ఒకటికి మళ్ళ రంజాన్ ఉన్నది మధ్యలో ఒక మధ్య మధ్యలో ఒక రోజు గ్యాప్ తీసుకున్నాం అంటే సెలవు పెట్టుకున్నాం అంటే మనకి ఉగాది సెలబ్రేట్ చేసుకోవచ్చు మధ్యలో ఒక రోజు గ్యాప్ తీసుకు కుంటే మళ్ళ రంజాన్ కి సెలవు ఉన్నది అప్పుడు కూడా అక్కడే ఉండొచ్చు మల్ల తర్వాత ఆదివారం మళ్ళీ గురువారం శుక్రవారం ఆ గురువారం షి శుక్రవారం శనివారం శనివారం హాలిడే గురువారం హాలిడే మధ్యలో శుక్రవారం హాలిడేకి మనం సెలవు పెట్టుకున్నామనుకో ఈ మూడు రోజు హాలిడేస్ మళ్ళీ సండే వస్తది నాటదు
అవునాను
లైన్గా నాలుగు రోజులు మనం ప్లాన్ చేసుకున్నాం అంటే ఓ బేస్ ఎంజాయ్యొచ్చు ఇక అంటే ఫెస్టివల్ మూడ అంతా అక్కడే ఎంజాయొచ్చు మనం స్వామివారి దగ్గర అటు పక్కన మళ్ళ ద్వారకా తిరుమల అని ఉంటది అక్క చూసుకోవచ్చు ఆ అంటే స్వామివారి దగ్గర దగ్గరే శ్రీకాళాస్తి ఉంటది అట్లా చూసుకోవచ్చ అనమాట చాలా బాగుంటుంది కాణిపాకం ఉంటా కాణిపాకం ఉంటుంది గోల్డె టంపుల్ ఉంటుది ఇంక అవన్నీ పండుగ రోజు మనం అట్లా అన్ని తిరిగితే అదిఒక ఫీల్ ఉంటది ఎప్పటికైనా కానీ పలానా ఉగాది పండుగ రోజు అడిపోయినాము ఆ ఎవపోతే శ్రీరామనవమి రోజు అడుపోయినాము ఆ ఇప్పుడు మేము పోయిన సారి పోనాము అది ఇప్పుడు మనం గుర్తు తెచ్చుకుంటాను ఎంజాయ్ అనిపించింది మంచిగా అనిపించింది చూపచ్చింది
అదే మీకు మంచి ఆనందంగా అనిపించింది కాబట్టి మీరు కూడా మమ్మల్ని రమ్మంటార్
అట్లా ఏంటంటే మనం ఇచ్చేదే ఏమీ ఉండదులే కాని వాళ్ళకి ఇప్పుడు గుర్తుండిపోద్ది మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇప్పుడు మన్న కలిసిరారు మనం పోయిన సార్ అ పోయినాం కదా అని అ అంటున్నాడు ఆయన అంటే ఆయన మేము అనుకోకుండా కద అక్కడ ఆ శ్రీరామనవమి పండగ మనంయి సార్ అక్కడ కలినక మన వత్తారా అన్నారు ఆ వత్తన వత్తన అన్నా సరే అన్న ఫోన్ చెప్త కలిసి పోదాం అని అన్నా అట్లా కలిసిపోతే ఏందంటే ఇంకా మంచిగా ఉంటంది కలిసిపోతే ఇంకా ప్లానింగ్డ్గా ఉంటది మనం అనుకోకుండా అక్కడకి వెళ్తే థ్రిల్లింగ్ ఉంటది కాకపోతే వేరు వేరుగా ఉంటాం మనందరం కండా ఉండో
ఒక దగ్గర ఉన్నట్టు అనిపిసరిగా
ఆ ఒక్కళ ఆ సెలబ్రిటీలు కూడా చాలా మంది వస్తారు మంచిగా ఉంటది దానికి ఈక ఉగాది పండగ అయికతే బాగానే ఉంటది సంక్రాంతికి అయితే ఇంకా ఇక అసలు సంక్రాంతికి మనం అటువైపోవాలి ఏ ఆంధ్రాబోతే ఉంటంది సంక్రాంతి మన కాడ తక్కువగానే మన సంక్రాంతికి కోడి పందాలు ఆ వాళ్ళ అంటే ఏమంటారు వాళ్ళ పద్ధతులు వాళ్ళ ఆచార వ్యవహారాలు అవి బాగుంటాది
ఆ సంక్రాంతి బాగుంట ఆంధ్రాలో బాగుంటది మాకుడ రిలేటివ్స్ ఉన్నారు
వాళ్ళక్కడ సంక్రాంతి పోతా అసలు పంండగగా మనం వారం రోజులున్నా తిరిగి రాలేదు సంక్రాంతి తర్వాత ఇంకా చాలా దొరుగుతాయండి అక్కడ సంక్రాంతి తర్వాత వాళ్ళ వారం రోజుల దాకా ఇంకా చాలా ఉంటాయంట మేడం సంక్రాంతి ముందు మూడ్రోజుల తర్వాత మూడు రోజులు పండగే వాళ్ళకి
ఆ తరమరురు పండగనా అంటే సిక్స్ డేస్ చేసుకుంటారా
కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయంట వాళ్ళ దగ్గర కొన్ని పాటిస్తారట అవన్నీ మిలితం చేసి వాళ్ళు అన్ని రోజులు జరుపుకుంటారు మామూలుగా మనం ఒకక్క రోజే అనుకుంటాం కోడి పందాలు మళ్ళా దాని సంక్రాంతి తర్వాత కనుమా ఉంటుంది ముందు రోజు భోగి ఉంటది ఈ మూ రోజులునకు తెలుసు కానీ వాళ్ళు నాలుగైదు రోజు సెలబ్రేట్ చే తీూసుకుంటారు అంటే వచ్చే చుట్టాలు పోయే చుట్టాలు ఆ సందడి వాతావరణం కోడి పందేలు కుడి పందేలు మూడు వారం ముందు నుంచే స్టార్ట్ అవుతాయి వారం తర్వాత కూడా ఉంటాయి ఒక నెల రోజులు నడుతుంది
అవునా
సంక్రాంతి పండగ అక్కడ బాగ నడుస్తది
సంక్రాంతి కూడా నెక్స్ట్ ఇయర్ మనం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఫ్రెండ్స్ అందరు కలిసి సంక్రాంతి కూడా ఇల్దామాంద్ర
ఓకే మేడం ఉన్నా మేడం ఓకే మేడం సర ఓకే మ